హలో హలో
హలో
హలో నమస్కారం అండి బాగున్నారా
నమస్కారం అండి బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు
ఆ బాగున్నమండి తిన్నారా
లేదండి ఇంకా తినాలి ఇప్పుడు మధ్యాహ్నం తిన్నానండి బాగా
అగు ఏం తిన్నారు
ఎప్పుడుండి మధ్యాహ్నమా
ఆ
మధ్యాహ్నం చపాతి పన్నీర్ కర్రీ
అవు ఓకే బానే తిన్నార ఈ రోజు అంతా స్పెషల్
అవునండి బాగా తిన్నాము మీరేం తిన్నారు
నేను ఇవాళ ఇదే తిన్నానండి
ఇప్పుడు తినేశినారా అండి ఇంకా లేటా
తినాలి తినాలా
ఇంకా తినాలి
ఆ కర్రీ ఏదో చేసిందారో తినాల
అవునా
ఆహా
మధ్యాహ్నం ఏం తిన్నారండి
మధ్యాహ్నం అన్నం సాంబార్ పప్ ఉప్పు కొన్ని వడియాలు కొన్ని బూందీ కొన్ని కారాలు
ఎక్కడండి పీజి లోనా లేకుంటే రూమ్ లోనా
లేదు లేదు రూమ్ లో చేసుకోని అక్కడ తీసుకెళ్ళామండి మిక్చర్ కాని నేనే చేసుకున్నానండి.
ఓ ఎక్కడ తీసుకొని వెళ్ళారండి
అక్కడ బయట తీసుకున్నామండి పచ్చివి వీడొచ్చి వేపుకొని తినాలండి.
మధ్యాహ్నం ఇక్కడ రూమ్ లోనే తింటారా
లేదు లేదు ఆఫీస్ కాడ
ఆఫీస్ ఏం చేస్తారండి మీరు
ఆ నేనా ఇది డేటా ఎంట్రీ చేస్తానండి
అవునా
మీరు
నేను ల్యాబ్ టెక్నీషియన్ అండి
ఓకే ఓకే కంగ్రాచ్యులేషన్స్ అండి అవునండి నిన్న అంతా ఒక విషయం జరిగింది. ఐడియా ఉందా అండి మీకూ సినీ సినిమాటోగ్రాఫీలో.
అవునండి జానకి అమ్మ చనిపోయిందా
అవ్ అవు అవునండి పాపం ప్చ్ బాగా అంతా. అవునండి నేను గాని మీట్ అయ్యాను టూ టు త్రీ టైమ్స్ ఆమెను. ఏమంటే డైరెక్ట్ గా గాదు ఆ ఒక డ్రీమ్స్ లో డ్రీమ్స్ లో రీచ్ అయినాను.
నాకైతే ఇంకా నిన్ననే అండి ఆమె చనిపోయిన తర్వాత ఆమె పేరు తెలిసింది ఆమె అం అంటే ఎవరో తెలిసింది నాకు అసలు తె నాకు అసలు తెలీదండి ఆమె.
అంటే పాటలు వింటున్నారు గానీ ఆమె ఈ పాటలు పాడరని తెలీదు.
ఆమె పాటలా ఆమె పాటలు గూడా విన్లేదు అం
అయ్యో ఎందుకు ఇన్లేదండి సింహరాశిలో ఆతనికి పాట పాడిందిగి ఆమె. అమ్మా అని పిలిచి పిలిచి విని ఉంటారు కదా.
మూవీసు చాలా తక్కువ అండి
అవునా అండి ఆ అందుకే మీకి అడా ఆడ వైప్. పి లేదు అందుకే జానికి ఆమె పేరు ఆమె చనిపోయిన్ తర్వాతా మీకు తెలిసింది.
అవునండి ఆమె చనిపోయిన్ తర్వాత తెలిసింది.
ఎన్ని పాటలు పాడినారండి ఏమన్నా ఐడియా ఉందా.
ఏమో అండి నాకు అసలు తెలీదు ఆమె గురించి. మీకే ఏమన్న తెలిసింటే చెప్పండి అండి వింటాను నేను గూడ తెలుసుకుంటా.
ద లేదండీ ఫిఫ్టీ ఆ థౌజండ్ పైన సాంగ్స్ పాడిందని తెలుసు.
అ
ఆ బానే పాడింది పద్మభూషణ్ వచ్చింది నేనే చానా బాధపడిపోయినానండి.
అదే అండీ ఆమె ఎన్నీ ఇయర్స్ ఎయిటీ.
ఎయిటీ ఎయిట్ అండి ఎయిటీ ఎయిట్
అదే అండి
మా ఫ్రెండ్ ది బర్త్ డే ఉందండీ ఇప్పుడూ జూలై లో.
ఎప్పుడండి
ఈ జూలై లో
ఆ
ఆ బర్త్డే నెలలోనే ఆమె చనిపోవడం అంటే కొంచెం బాధ నాకైతే.
ఓ
ఆహా ఆ ఇంకేంటండి విషయాలు
అంటే వాళ్ళగూడా వాళ్ళ బర్డే ఎప్పుడండి.
వాళ్ళ బర్త్డే జూలై ట్వంటీ ఫిఫ్తొ ట్వంటీ సిక్స్తొ ఉండాలండి. జూలై ట్వంటీ టు ట్వంటీ సెవెంత్ ఆ మధ్యలో
కానీ ఆమె నిన్ననే కదా అండి చనిపో ఆ వినిపిస్తుందండి కానీ ఆమె నిన్ననే కదా చనిపోయి
అట్టే కదండీ ఏ నెల్లో వచ్చ్ అదే ఏ నెలలో అంటే జూలై నెలలోనే కదా
జూలై నెల కానీ డేట్ టు వేరే గదండి ఎలా అవుతుంది ఒకటే.
డేట్ వేరే కావచ్చండి నెల ఒకటే కదు
సరే అండి ఈరోజు మండే కద నిన్న మీకు ఆఫీస్ ఉంటుంద ఆఫీస్ ఉంటుందా అండి సాటర్డే సండే కూడ
సాటర్డే సండే వీక్ ఆఫ్స్
ఏం చేసినారండి నిన్న మొన్న అట్ల
అండి ఊరికెళ్ళామండి మేము పీర్ల
ఎలా జరిగిందండి అది
ఎక్సలెంట్గా జరిగేసిందిండి నేను వన్ వీక్ లీవ్ తీసుకొని ఇంటికి పోయి బాగా ఎంజాయ్ చేసి మంచి పనుడ్లన్నీ చేసి వొచ్చి వచ్చినా అండి రిటర్న్
ఎన్ని డేస్ అండి మీరు లీవ్ తీసుకోయింది
వన్ వీక్ తీసుకొనెస ఆండీ
వన్ వీక్ హండ్రెడ్ డేస్ ఉంటాయ మీకు లీవ్స్
అంటే నేను అవన్నీ వర్క్ చేసినా అండి ఎక్స్ట్రా వర్క్ చేస
ఓ
సాటర్డేస్ వర్క్ చేేస
మీకు అవి కూడ ఇస్తార
ఆ మీకి ఎట్ల
మాకు అలా లేదండి
ఆ
మాకి మాకు కూడ ఫైవ్ డేస్ వీకెండ్ వీక్ డేస్
ఆ
ఇంకా సాటర్డే ఏమన్నా వర్క్ ఉంటే మనకు అవసరం బట్టి వెళ్ళాలి తప్ప వాళ్ళైతే ఇవ్వరండి మ మల్ళ
ఒ అట్లగానే ఉందాండి
అవునండి
ఉ ఇప్పుడేం చేసినారండి వంట
ఇప్పుడు ఇంక కిందకైతే వెళ్ళలేదండి నేను పీజీలో ఉంటాను
ఓకే ఫుడ్ బాగా నచ్చుతుందా మామూలుగ
ఆ అండి బానే ఉం
ఎవడన్నా మీ ఏరియా నుండి మా ఏరియాకి
సరే అండి మీ ఏరియా మా ఏరియా దగ్గర ఉంటే ఖచ్చితంగా పంపిస్తానండి
ఆ ఎందుకంటే నాకు ఎక్కువ తినేదానికి ఆశ ఎక్కువ
నేను మా పీజీలో చేసే ఫుడ్డు అక్కడికి తీసుకుని వెళ్తానండి ఆఫీస్కి
ఒగ నెలగురు పంచుతారా అండి మీరు
ఆ అండి మేమంత కలిసి తింటాము వాళ్ళు తీసుకొని వచ్చింది నేను తినడం నేను తెచ్చి వాళ్ళకి ఇవ్వడం
ఆ వాళ్ తెచ్చుకోనేది మీకిస్తారేమో గాని మీరు తెచ్చుకునేది వాళ్ళకివ్వారేమో అని నా నమ్మకం అండి
అ లేదండి నాతో పాటు నాతో పాటు ఒకబ్బాయ్ పెన్ చేస్తాడు ఆ అబ్బాయ్ అసల్ తెచ్చుకోడు
అహ
ఇప్పుడన్నా తెచ్చుకుంటాడు ఒకవే తెచ్చుకోకపోతే అసల్ తినడండి అత్ డు
ఆ యెయ్యో అట్లయితే ఎట్లండి గ్యాస్ ఫామ్ అయితుంది సరీ టైం తినుకుంటే అన్ చెప్పండి
అదే అండి అంటే వాళ్ళు రూమ్ లో ఉంటారా
ఆ
ఇంక రూమ్ లో ఉండే వాళ్ళకి పొద్దున్ పొద్దునే చేసుకోవడం అంటే బద్ధకం
ఓకే బద్దకం అంట్ ఏంటండి
లేది
ఓకే అ లేజీ అంటే బల్లె గదా
ఏంతి
లేజి అంటే బల్లి గదా
అంటే తెలిదండి నాకు తెలిదండి నాకు
అయ్యే ఇంగ్లీష్ ల బల్లిన్ లెజెర్ కద అండి అనేది
లిజాడా అండి
ఆ కరెక్ట్ అండి లేజీకి లేజడ్ కి అవినా బాబా సంబంధం ఉండి కదండి అందుకీ అందుకే నాకది గుర్
అనేసి ఇండి నేనే తీసుకొన్ పోతాంటానండి ఎప్పుడన్నా
అవునా
అట్నా వాళ్ళగ్గూడా నచ్చుత ండిమా
మీకీ మంచి పుణ్యం దక్కుతు లేండండి స్వర్గాల్లోక్కానికెళ్తారు
స్వర్గ లోకంకి వోతాను నరకంలో వోత్ తను ఇప్పుడే చెప్పలే ఇతక్కడి పోయిన్ దర్వాది
స్తానండి నేన్ రాసిస్త మీకి తినుకోకుంన్నట్ల వేరే వాళ్ళక్ పెతున్నార్ చూడండి
లేదండి నే నేను కూడా తింటాను వాళ్ళగ్గూడ్ ఇస్తాను
హా అవునా ఎట్లున్నా ఇస్తాన్నారా లేదా పాపం
ఇస్తానని
ఇంకేంటండి విషయాలు
ఇంకేంటి
ఏవండి
ఇంకేంటండి మీరు చేసుకున్నారా ఫుడ్
ఆ ఆ ప్రిపేర్ అయిందండి ఇప్పుడే మ్యాగీ చేసుకున్నాను
మీరొకటేనా
ఆ అవునండి మ్యాగీ పప్పు రసం
అ మ్యాగీలోకి పప్పు రసం ఏంటండి
బాగుంటుందండి నాకు స్పెషలె
మ్యాగి లోకి పప్పు రసం ఫస్ట్ టైమ్ వింటాన్నా నండి
అవునా లేదండి మా సైడ్ అలగె చేస్తారు దాంట్లో కొంచెం అట్లే పప్పులోకి చక్కెర
అయ్యయ్యో
ఇహ రసంలోకి కొంచెం పాయసం వేసుకొని తింటాం అలాగని
అంటే ఈ టేస్ట్ ఎప్పుడు చేయలేదండి మీరైన ట్రై చేయండి ఎక్సలెంట్గా ఉంటాది తీయ్యి తీయ్యగా
వద్దండి వద్దు
అయ్యయ్యో బళ్లేె ఉంటుందండి ఏంట నుకున్నారు తెలుసా మీరు
బల్లె ఉంటుంది కాదండి ఒక హాస్పిటల్ పోవాల్సి వస్తే ఏం చేసేది
ఏంటికి
అవి అలాంటివి తినేసి
ఆ మిక్సింగా
ఆ అండి
అయ్యా అండి ఇప్పుడు పాయసం ఒకసారి తింటావు రసమోసారి తింటారు పప్పుఒసారి తింటారు పప్పు అన్నం ఒసారి తింటారు అన్ని కలిసేది ఎక్కడండి ఒక పొట్టలోనే కదండి డిఫరెంట్ డిఫరెంట్ ఆస్తుల్ పోవు కదండి అప్పుడు హాస్పిటల్ కి పాాలయితారు చెప్పండి అదేదో ఈడే మిక్స్ చేసుకుందాము ఇంకా ఒకటి తెలుసో లేదో ఇంకా టీను నేను బోంచ్ ఆ
లోపలి పోయిన తర్వాత వామిట్ వస్తుందో లేదో గాని ముందనే మనం కొని తింటే మాత్రం ఇంకా బయటికే వచ్చేస్తుందండి లోపలికి కూడా పోదు అది ఫస్ట్
అయ్యా అలా ఏం లేదులేండి
మ్
ఇంకా లోపల ఆ నాకు ఇంకా టీ తాగేది అలవాటు ఉందండి భోజన తర్వాత భోజన్ తర్వాత టీ తాగేది అలవాటు ఉంది మంచినీళ్ళు తాత కొంచెం తాగేసి మంచినీళ్ళకి టీ కలుపుకుని తాతను
అయ్యయ్యో
టైమ్ సేవ్ అయితుంది కదా
మాకు ఐస్ క్రీమ్ తినడం అలవాటు ఉందండి తిన్న తర్వాత అవునండి ఒక షాప్ ఉంది ఇక్కడ మా పీజీ దగ్గర అక్కడ టెన్ రూపీస్ కి కోనైస్ దొరుకుతుందండి
మ్
అందుకనేసి అలవాట అయింది ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి డైలీ ఇంక అక్కడికి వెళ్ తున్నామండి
అవునా అండి ఎట్టలండి ఐస్ క్రీమ్లు ఎక్కువ తినకండి
ఏమండి
ఐస్ క్రీములు ఎక్కువ తినద్దండి
ఐస్ క్రీమ్స్ అది అలవాటు అయిపోయిందండి
ఆ తక్కువ చేసుకోండి
అదే అండి తగ్గించుకోవాలా
ఆ ఇంకేంటండి మరి భోజనం టైం అవుతుంది
అవునండి మాకు కూడా అవుతాంది చూ
క్షేమంగా ఉండండి ఇది ఒకసారి ట్రై చేయండి
ఏదండి
పప్పు కీరు రసం పాయసం
వద్దండి మీరే తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ ఎప్పుడన్నా కాల్ చేసిన తర్వాత చెప్ చెప్పండి ఎలా ఉన్నారో మీరుగిన బా ఎప్పుడన్నా ట్రై చేస్తానండి మీ రూమ్ లో